వింంటస్త వినిపిస్తుందా
అ వీట్ పీస్ ఉందా అక్క మికన్ పీస్ ఉందా ఆ ఏం చేస్తున్నారు అక్క
ఏమి మీరు
ఈ ముందక్క బాబుని పట్టుకొని పడుకున్నా
చ్చ
ఆ స్టడ నా మీరు మ్యారిడా మ్య నర డా కా వనే వన్ అండ్ హాఫ్ ఫియర్ అయింది
సరె ఎక్కడ మీది ప్రాపర్?
ప్రాపర్ మహబూబాబాదక్క.
స
మీరక్కా
మాది ఇక్కడే హైదరాబాద్ లోనే
కున్నాయి
ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్
కా
ఆ ఇంక అవ్వలేదు నెక్స్ట్ మంత్ ఉన్నాయి
ఇప్పుడు గట్టిగా అవుతున్నట్టున్నారుగా ఇంగా
అంతే ఏంలే కాలేజ్ కూడా లేదు అంటే ఫైన్లియర్ లో కాలేజ్ ఉండదు కదా.
అవునా నేను డిగ్రీ ఇంటరే చేసినాక్క నాకి బీ టెక్ లు ఇయ ఇంటర్ బేస్ వరకే నాకు.
చా
ఫోర్ ఇయర్స్ ఉంటదని తెలుసు కానీ ఆ చెప్పండి అక్క
ఇదీ మీకు ఎవరు సజెస్ట్ చేశారు అంటే ఎవరు చెప్పిర్రు కార్యా యాప్ గురించి?
నాకు ఒక కస్టమర్ ది అని ఆ ఈ ఆ
హ్మ్ హు మీకు మనీ వచ్చాయా ఒక్కసారి
ఆ వచ్చినయి అక్కా టూ తౌసండ్ వచ్చినై
ఓ నాకు థర్టీన్ హండ్రెడ్ వచ్చినయి మొన్న.
మీకు పోయిన్సారి
ఆ వచ్చినయి థర్టీన్ హండ్రెడ్ వచ్చినయి మ్ కాల్ మాట్లాడితే కాదు అదేదో అదీ వన్ మంత్ అయింది.
మరి థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఏ కదా
అది రీడే టాస్క్ అని ఒకటి ఉండె వేరేవి.
దానిక అక్క
ఆ దానికి వచ్చినాయి
చదివి చదివి ఆ తప్పుడు గా
ఉహు చదివి చెప్పడం కాదు. లేదు లేదు అది అది వేరే అది ముందు ఉండే టాస్క చేయలే నేను.
మరి ఏం చేశారు అప్పుడు
మొన్న జరిగింది రీస స్టడీ అని ఒకటి ఉండే అందులో క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. అది ఫిల్ చేయాలి మనం
అవునా నాకు రాలేదు అక్క. అది అంటే నాకు వచ్చిండేదేమో గాని నా ఫోన్ అది పాత ఫోన్
ఎందుకు రాలేదు
అవునా నా నా
అచ్చ
పచ్చ కూర్చుండేదేమో చాలా టాస్కులు చేసాము. ఆ లింగ వివ ణ అని అది వచ్చిందికు కొ చ్చప్పుడు మళ్ళ చాలా వచ్చినాయి. ఒక దా ఒక ప్రాజెక్ట్కే చాలా ఇచ్చారు. చాలా చదివి రికార్డ్ చేసి పెట్టినా చాలా వచ్చింది. టూ థౌజండ్ పడ్డాయి నాకు ఆ ఒక దాంట్లో ఉన్నాయి. హండ్రెడ్ ఒక దాంట్లో థౌజండ్ కూడా పడ్డాయి. ఒక్కొక్క దాంట్లో అయితే
అచ్చా
అంతేగాని మొన్నటిది ఫోను అది డిస్ప్లే పోయిందని ఫోన్ షాప్ లో ఇచ్చినాం. మళ్ళీ ఫోన్ కొనుక్కునేసరికి ఇది అప్డేట్ లో లేదు కద కార్య యాప్ నాది.
అచ్చా అందుకే రాలేదు.
రాలే ఆ లేకుంటే అది కూడా వచ్చు నాకు
దానికి థర్టీన్ హండ్రెడ్ ఇచ్చిరు కదా
ఇప్పుడు కాల్ ది రికార్డింగ్ ది ఎన్ని డేస్ కి కరెక్షన్ అయితదో
ఏమో ఇది అన్ని చేస్తారేమో అంతే
నేను నేను చేయ బట్టి ఇప్పుడు త్రీ డేస్ కాబతుంది అక్క నాయి సిక్స్ కాల్స్ అయినాయి. ఇప్పుడు దీంతో సెవెన్ కాల్ కొంతమంది రెస్పాన్స్ అవుతున్నారు. కొంతమంది కాట్ల
అ అంటే తెలిసిన వాళ్ళకే చేసిన అనమాట ఫోర్ మెంబర్స్ ఉన్నార ఫోర్ అంటే ఒకరుకరికి ఫైవ్ టైమ్స్ చేసిన కాల్
ఫోర్ టైమ్స్ అని చెప్పారు. కదా అక్క మనకి
ఫోర్ లేకుంటే ఫైవ్
ఆనా ఓ వాళ్ళ వాళ్ళ నెంబర్ బ వాళ్ళకి నాకు నెంబర్ ఇస్తావా అక్క నా మాట్లాడమని చెప్తావా వాళ్ళవి అయిపోయినాయి అక్క
ఆ నా పక్కనే ఉన్నారు వాళ్ళు నీను మాట్లాడతలే నీతో నేను నెంబర్
సరే అక్క నాయి సెవెన్ దీంతో సెవెన్ అయితాయి ఇంకొక కాల్ మాట్లాడితే ఎయిట్ అయితాయి నీ నీ టాస్క్ అయిపోయిద్దిగా అని నేను చూస్తున్నా
నాది ఇంకో ఇంకొకటి లాగిన్ ఉంది మా సిస్టర్ది నా ఫోన్ లోనే నేను చేస్తా
ఆ సరే అక్క చెక్ పండి నాకు
సరే
నెంబర్ చెప్తే దానికి చేస్తా
ఆ సరే
తిన్నవా అక్క
ఆ తిన
ఏం కరి ఆ తిన్నమా అక్క
నేను హాస్ట లో ఉంటా మీ అప్పు తిన్న
అవునా ఏం క్రీ చేసారు హష్టట్రల్లో
పప్పుూ భెడి
అవునా మంచిగా ఉంటాయి అక్క కర్రీస్
ఏదో అలా అలా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఏదో ప్రబ్ పలమ్ ఉంది కదా అది కూడా చేయట్లేదు
అయ్యా ఏకలనా ఏవ ఈ తెలంగాణ మన కేసీఆర్ ఉన్నప్పుడే మంచితుంది అక్క ఈ ఈయనొచ్చిడు అసలు మొతంకే ఏమేమో చేస్తం మొత్తం
ఈయన గురించిగా అదు అదిే బయట వే దేశంలో నుంచి మనకి క ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా గ్యాస్ ఆయిల్ పెట్ పోలాని అక్కడ వాళ్ళకి ఇమంటారు యుద్ధాలు ఏమంటారు అక్క వార అంటుారా వారిని యుద్ధ ఉత్తమంటరా మత్తం బర్ అది జరుగుతుంది సో వాళ్ళు ఎవరికి ప్రొవైడ్ చెయ్యం మేము అని ఏదో రాసి అగ్రిమెంట్ చేసుకున్నారు సో మనకి అవి ఆయిల్ రావట్లేదు ఆయిల్ రాకపోవడం వల్ల ఇవి ప్రాబ్లమ్ అతుంది మనకి గ్యాస్ పెట్రోల్ అన్నీ
ఎప్పుడు సాల్వ్ అయిద్దో ఏమో డిస్కషన్ వాళ్ళకి ఎట్లయినాక మనం కేసీఆర్ అన్నున్నప్పుడే మంచిగా అన్ని నీళ్లయినా కరెంట్ అయినా ఆ ఆడ బిడ్డెలకి అదుందిగా పెళ్లికి కట్నం పంపిచ్చేది కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అయినా పిల్లలు పుడితే వాళ్ళకి కేసీఆర్ కిట్ అని స్కూళ్ళలో పిల్లలకి కేసీఆర్ కిట్టని బొచ్చడు పెట్టిండక్క అన్నీ సైకిల్స్ అన్నొచ్చినయి అన్నున్నయి అదే అక్క పిలగాల్లు పుట్టినా కే సి ఆర్ కిట్ లేదు పెళ్ళిళ్ళు చేసుకుంటే వరలక్ష్మి పట్టనం లేదు ఆ ఏఈ లేవు అసలు పిచ్చి పిచ్చిలేత్తుంది మళ్ళా మనకి కరెంట్ బిల్ ఒక ఫ్రీ బస్సు ఫ్రీ గ ఏది లేదు మనకి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ కూడా ఊక పోయిద్దాక్క మా ఊర్లా ఆ నీళ్లు కూడా ఎక్కువ రానే రావు
ఎక్కడ మీది ఏ ఊరు
మౌబాద్ అక్క
మెహబూబ్ బాబాదేనా లేకుంటే ఏమన్నా పక్కన
న ఆ
ఏ ఊరు మా ఫ్రెండ్ కూడా అక్కడనే
అవునా కొరువి అక్క కొరువి
వీళ్ళది ఏదో తండ అన్ టెంది
అయితే ఇప్పుడు మా ఊర్లో కొరివిలో అయితే టి ఆర్ ఎస్ ఏ గెలిసింది
ఆహా
టీ ఆర్ ఎస్ ఏ గెలిచింది కాంగ్రెస్ గెలవలే ఇక టీ ఆర్ ఎస్ లను పట్టుకుంటాం మేము అన్నా మాకు నీళ్ళు రాట్లేమన్నా అంటే ఇక రోజు పొద్దుందాకొదులుతాడు వారం రోజులు దాకరికలు లేకుండా వదులుతాడు అక్క ఇక తర్వాతకి మళ్ళా అదే పదం బడతాడు
ఆహా
ఆ ఏందో అంతా
ఎంతమంది పిల్లలు నీకు
ఒక్కడే బాబక్క ఈ మంత్ లాస్ట్ థర్టీ ఫస్ట్ కి బర్త్ డే వాడిది వన్ ఇయర్ గావస్తుంది పుట్టి బర్త్ డే చేస్ కొంటడిక బుల్లి బాబు నౌతుండు పడుకోలే. అక్క
ఏం పేరు.
లోకేశ్వర్.
లోకేశ్వర్. వాళ్ళ డాడీ పేరు.
తేజ.
ఉహు
హ నా పేరూ భవాని. మా ఆయన ఆటో డ్రైవర్. మా ఆయన ఆటో డ్రైవర. మార్నింగ్ నైన్ కి పోతడు ఈవినింగ్ సిక్స్ కల్ల ఇంట్లోనే ఉంటడు. ఆఫ్టర్నూన్ ఇంటికి రాడు ఇంగ లంచ్ కీ, ఇగ బయటనే చేస్తడు.
అచ్చా
ఆ ఇగ నేన్ ఇంట్లోనే అక్క, ఇగ ఇదేదో ఉంది కదా ఆఫర్ అనీ చేతున్న.
చ్చా ఇంక కొన్ని ఉన్నయి. ఆన్లైన్ లో చేసుకునేవి పార్ట్ టైం.
చెప్పరాదక్క నేన్ చేస్ ఆ చేత్తక్క. నేను బొచ్చెడ్ డబ్బులూ, ఆ ఐదు ఒందలు గూడ కట్టిన ఒకసారి, ఒకసారి మూడు ఒందలు కట్టినా.
ఆ డబ్బుల్ కట్టేవి యేం గాదు. దులే
ఆ మంచిగ
ఇదీ ఫన్ గ్రో అనే ఒక యాప్ ఉంటది. ఏసుకో
ఊ ఈ నెంబర్ నా నెంబర్ సేవ్ చేస్కో అక్క. నాకు పెట్టు అయ్ ఏంటియో నేన్ చూసుకొని చేత్తా నాకు. ఇంగ్లీష్ కొ అర్ధం అయితది. చదవడం వత్తది గానీ, అక్కడక్కడ కొద్దిగ బిగ్ బిగ్ లెటర్స్ ఉంటయి కదా. అవి కొద్దిగ రావు నాకు. తెలుగు అయితే చదువుతా మొత్తం చదువుతా.
సరె ఇప్పుడ్ టాస్క్ ఉందేమో. ఉందో లేదో చూసి నేన్ నీకు చెప్తా.
సరే అక్క. ఏదున్నా ఇంట్లో కూర్చొని ఏది చేసేది ఉన్నా పెట్టక్క చేస్త. ఆ
ఇల్లుందా మీకూ.
సరే అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ
ఆ సరే